హలో హలో
చెప్పండి
ఏం చేస్తానులు
ఏమున్నది ఏమిలే అయనే
స్కూలుకి వెల్లింల పిల్లలు ఆ తిన్నా తిన్నాము తిన్నాము ఆలుగడ్డ కర్రీ వండిన చట్నీ చేసిన
స్కూల్కి వెళ్లిరా అట్ ఇల్లలు
మదునే వెళ్తారు కదా లాంచ్ స టై తోసుక లంచ్ బాక్స్ కూడా పెట్టేసి ఇక మధ్యాహ్ం అంతకు ముందు వెళ్లేది గానీ ఎందుకు వెళ్లడం అని
హ హల్వా చేయాలి అలవాటు చేస్తేనే ఎటు ఇక మా అమ్మ వస్తుందా ఎవరు అతారని సూతనే ఉంటారు
అవును మళ్ళ చూినా గాని మనం వెళ్ిన తవాత తిన్నాక ఆ పేరెంట్స్ త నా పిల్లలు పోతుంటే అబ్బా నేను కూడా పోతే బాగుం మా అమతోనే అంటారు
అవును
ఏ అందుకోసమే అలవాటు చేస్తే అయిపోతుది కదా కొయోస్తాడు కొయస్తాడు
ఆ
మేం మంటలు చేసినాం
నేను బెండకాయ ఫ్రై చేసిన
ఎన్నారా
ఆ తిన్న
రూట్కళ మీ సార్
ఆ వెళ్ళిం పొద్దున్నే వంట చేసినా బాక్స్ పెట్టినా వెళ్ళిండ్రు ఆ పొద్దున్నే వంటలే అయితే
అవునా అదే బ్యాంకు పోదామని అనుకుంటున్నా ఆ జనాలు ఉన్నారని మళ్ళా తిరిగి వచ్చేసిన బ్యాంగూ డబ్బులు ఇద్దామని వెళ్ళిన జనాలు చాలా మంది ఉన్నారు వాళ్ళు అయిపోయే వాళ్ళకు ఒక గంట తర్వాత వెళ్దామని ఆగిన మళ్ళీ ఇంటికి వచ్చేసినా ఈడ నిలబడే ఎందుకు అని
ఆవునా
ఆ వెేళ్ళి కాఫే పై వెయిత ఇమన ఆ బాగుంది స్టడీ మంచిగానే ఉంది టీచర్స్ కలిసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇందులో వేస్తున్నాం అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి స్టడీ కూడా బాగుండాలి అని మళ్ళీ అంటే బాగుంటది కానీ ఇక మనం చెప్పుకోవాలి కదా మన బాధ్యత కదా చెప్పి టీచర్స్ ను కలిసి వాళ్ళ క్లాస్ టీచర్ ని కలిసి నెంబర్ తీసుకొని స్కూల్ మళ్ళీ ఒకసారి చూసి వాళ్ళ క్లాస్ రూమ్ చూసి వచ్చేసిన అన్నట్టు మళ్ళీ అంతా కొత్త కొత్తనే కదా విటీచస్ వస్తారు కద
స్కూల్ నుంచి రాగానే ఏం చెప్పిండ్ర ఏ ఏం సబ్జెక్ట్ జరిగింది అనేది మనం అడగాలి
అడగాలి మళ్ళ కొత్త టీచర్స్ ఎలా ఉన్నారు ఏంటి అని అడగాలి ఇంకా కొత్త ఇత్త బుక్స్ ఇంకా కొన్న కొన్నాము ఇంకా మిగిలినవి కొనలేదు క్లాసులు స్టార్ట్ కాలేదట వాళ్ళ క్లాస్ టీచర్ కూడా వాళ్ళ క్లాస్ టీచర్ కూడా కొత్త ామె నేనట ఇ ఆమెను కూడా పరిచయం చేసుకొని నెంబర్ తీసుకొని వచ్చేస్త అన్నట్టు అ అబ్బాయిని కూడా కొంచెం చేస్తే ఓకే మేడ చూసుంటా అన్నట్టు మాట్లాడింది మేడం కూడా ఎందుకంటే కొంచెం కేర్ తీసుకోవాలి మనం చెప్పాలి కదా చెప్తే కూడా అదేరు బాగానే కేర్ తీసుకుంటానులు అని వాళ్ళు కూడా చూసుకుంటారు కేర్ తీసుకుంటారు పిల్లల్ని
చూసుకోవాలి మంచిగా స్టడీ ఎట్లున్నది ఏం కథ చూసుకోవాలి వచ్చాక వరకు చెప్పాలి వాళ్ళని రాసుకో మానాలి వెంటనే వచ్చినాక ఏం చేయాలి కాలు చేతులు కడుక్కోవాలి ఆ కొద్దిసేపు రిలీఫ్గా ఉండాలి తర్వాత స్టడీ అది హోంవర్క్ చేసుకోవాలి హోంవర్క్ చేసుకున్నాను ఇంకా అన్ని పాలు ఎంత స్నాక్స్ ఏమో తీసుకోవాలి తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తారు అచ్చుడితోనే వాళ్ళకు ప్రెషర్ అయితే అంటది మనం రాయి చెయ్యి అని అంటే అంటే
అవును అక్కనేే ఆరు క్లాసులు విని వచ్చిన తర్వాత అన్నాడు డ్రా చదువుకో చదువుకో అని అన అ రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అవుతాడు ఒక గంట అటువి తిరుగుతాడు ఆ పాలు బిస్కెట్స్ ఫ్రూట్స్ తిన్న తర్వాతనే మళ్ళా కాసేపు ఫ్రెండ్స్ తో ఆడుకుంటాడు ఆడుకున్న తర్వాత కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుది కదా రై రైలీఫ్ అయిన తర్వాత ఇక రాసుకుంటాడు ఇక తొమ్మిది గంటల వరకు మళ్ళీ పడుకుంటాడు ఏదా స్స్ితిగా మళ్ళీ పొద్దున్న లేవాలి కదా వాళ్ళకి ఎనిమిదిన్నర వరకే వ్యాన వస్తుంది చదవుకుండాడు బాగానే కానీ ఇక చూడాలి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అయితే ఓకే కానీ ఈ సంవత్సరం ఎలా ఉంటాడో చూడాలి పచ్చెలు మామిృత పచ్చడ బట్టాను బానే కుదిరింది మే మష నే టేస్ట్ ఉంది కాకపోతే మేము ఏం చేసినామంటే మా తార ఏం చేసిందంటే ఈ పట్టిచ్చని కారం పొడి ఉంటది కదా షాప్ లో దొరికేది ఆ కారం పోద్దామంటే ఏ వద్దు వద్దు అని ఆపి ఆ కాయిల్ తీసుకొచ్చి ఆపి ఒక రోజు ఉ ఎండుమిిర్చి తీసుకొచ్చిన తర్వాతనే అవి ఎండ పెట్టి పట్టించినాకని అదే కారం పోసినం అట్లయి అట్ల అయితే చట్నీ బాగుంటంది కదా ఏ సావస్రా ముండ చట్నీ
చట్నీ బాగుంటది టేస్ట్ కూడా బాగతుది
బాగుంటది అయితే ఆ కరాని పోస్తే కొంచెం ఎట్లా అంట అంటే కరాని కొంచెం మట్టి మట్టి వాసన మళ్ళీ దాంట్లో అది మనం పట్టించుకున్నంత నీట్ గా ఉండదు కారపొడి వాళ్ళ తొక్కలతోను బట్టి చమ్మేది ఎట్లా చేస్తారు వాళ్ళు ప్యాకింగ్ చేసి ఆ తొక్కల తోట మిషన్ లో వేసి పట్టి ప్యాకింగ్ చేసి మన వరకు వచ్చే వర అది టేస్ట్ మారిపోతుంది టేస్ట్ ఉంటలేదు అది
అదే మనం పట్టించుకొని చేసుకుంటూనే మంచిగా ఉంటుది టేస్ట్ ంటది అలా
మనం పట్టించుకున్నా కానీ మనకు సంవత్సరం మొత్తం అవుతుది ఏ పచ్చర పెట్టుకుంటామో ఆ పచ్చర్లో కలుపుకుంటాం ఒక ఒక రీసుక్ బాగుంటది
ఆ
మంచిగా ఉంటుంది కర్రీస్ కూడా టేస్ట్ గా ఉంటాను ఈ పట్టించిన కారం వేస్తే ఆ ఖరానీ చేేస్తే ఎర్ర కనబడుతాంది తప్ప టేస్ట్ ఉంటాల ఎవో
తెలిదు అదే మళ్ళీ ఏం చేయాలంటే హ ఈగ అంద్ర మాడుకాలు కొట్టిన తర్వాత ఆవ పొడి జీలికర మెంంత అవన్నీ వేపాల నూరాలే వేయ్యాలి ఇంకా ఆగ పొడికి టేస్ట్ బాగా వతుంది
ఆ ఆమపొడి ఇప్ప రావపొడి ఎల్లిపా ఎళూ ఆ వేస్తే కూడా గ్రేవీ వస్తాది ఆవ పొడి తోటి మళ్ళా మెంతులు జీలక ర ఇవన్నీ కలిపి ఆయిల్ ఎప్పుడైనా పచ్చి దాంతోని పోస్తే పచ్చడి అనేది సంవత్సరం వరకు ఎర్రగానే ఉంటది నల్లగా పట్టదు ఆ ముక్క కూడా మెక్కగా కాదు అయితే మేము ఏం చేసినంమ అంటే ఆయిల్ వేడి చేయకుండానే పచ్చి దాంతానే కలిపేసినాం టేస్ట్ ఉంటాంది ఎప్పుడైనా అట్లనే పెడతాం చేయమ
అంటే ఎప్పటికప్పుడేనా ఇప్పుడు మనం తినే టైంలా పోపు చేసుకుంటామా
అదేం లేదు మొత్తం అంత పచ్చడని ఎంత ఆయిల్ పడుతుందో ఆ పచ్చి ఆయిలే కలపడం
ఆ
అట్లా కలిపిస్తే ఏమైతుంది అంటే సంవత్సరం మొత్తం ఎర్రగా ఉంటది ముక్క మెత్త పడదు కా చట్నీ కూడా బాగుంటు ఉంటది ఆయిల్ వస్తే ఏమవుతుందింటే కొంచెం పచ్చడి బ్లాక్ బ్లాక్ గా నల నల్గావనపడుతుది
కోకుకి వవు అన్నట్టు ఒకటేసారి పచ్చడా పోక్ేవు
ఆహా వే వేయడం ఏం లేదు పచ్చి ఆయిలే ప్యాకెట్ తెచ్చి కలపం అన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ కలపడము ఆ జాడకి ఎత్తడము కొన్ని ఎల్లిపాయలు పచ్చి కలపడము దంచింది కలపడం ఒప్పుయడం అనేది ఉండదు అసలు ఉండదు ఇక డైరెక్ట్ అట్లనే మంచిగా ఉంటుంది
పచ్చివాసన అదాదా
వచ్చివాసన ఏం వస్తానేది ఈసారి మీరు పెట్టుకొని చూడండి బాగుంటది ఈసారి మళ్ళా సమ్మర్ అయిపోయిన తర్వాత ఒకసారి ట్రై చె్యడి మంచిగా ఉంటది
కొంచెం మీ పచ్చని టేస్ట్ చూపిలి
ఆ చూ తెస్త
ఇంకా అదే పచ్చడి పెట్నావా ఏ టమాోటా ప చడావని
ఏం లేదు అది ఒక్కటే పచ్చడి టమాటా పచ్చడి పెట్లేదు పెడదాం అనే సరికి పెడదాం పెడదాం స వర్షం పడి పడింది ఇక మీ వర్షం లే ఏం పెట్టాలని ఆఫ చేసిన అది కూడా పెడితే బాగుండవు ఇంకా ఈ మామిడికాయ చట్నీ కంటే ఈ ఇదే టమాటా చట్నీనే బాగుంటది వర్షం పడ్డప్పుడు టేస్టీగా వేడి వేడి అన్నంలోకి మంచి ఉంటది
ఉ దోశలో కూడా బానే ఉంటది
మోసలో కూడా సూపర్ ఉంటది
కొబ్బరి పచ్చడా పచ్చనా పప్పలు కొబ్బరి పచ్చడి చేసి దోస చేస్తే బాగుంటది
ఆ పల్లీల చట్నీ కూడా బాగుంటంది పల్లీల చట్నీ నువ్వుల చట్నీ టో బాగుంటది చట్నీ తోటి
నాట్్రావ్వ ఆయన నాటు్రావా్వ అండుకుంటార
ఆట్ రవ్వ ఇష్టం త్మగర్ అవ్వకంటే
నాట్రవా అందులోక్ పల్లీలేసీ మంచిగా అన్నీ చేస్తే బాగుంటది. నాట్రవ్వా ఉన్నప్పుడు అసలు చేయడము నాకు గుర్తుకులేదు నా బిడ్డ పోయినంక ఆ ప్యాకెట్ చూసీ అదే చేత్తే బాగుండు అనిపిచ్చింది గనీ ఇగ చేయలేదు.
నాట్రవ్వ బాగుంటది ఈ ఉప్మా కంటే ఉప్మా రవ్వ ఉంటది చూడండి దానికంటే నాట్రవ్వ సూపర్ గుంటది టేస్టీగా అనిపిస్తది. తింటే బాగుంటది అయి ఈ నాట్ రవ్వలు ఈ గోధుమ రొట్టెలు ఈ జొన్న రొట్టెలవి తిన్ టేనే బలం లెండి. ఎముకలకు బలం జొన్న రొట్టె తింటే ఈ ఫుడ్డూ బలం ఉంటలేదు ఈ రైస్ల అంత మందులు కొట్టడం వాళ్ళు పండిచ్చడం వల్ల దాంట్లో అసలు బలం అనేదే ఉంటలేదు రైస్లో
స్కూలు ఉంటే ఇప్పుడు టిఫిన్ చేస్తారా డైరెక్టు అన్నమేనా
ఇంటి దగ్గర ఉన్నప్పుడు టిఫిన్ చేస్తము స్కూల్కెళ్ళేటప్పుడు అన్నము ఎ అంటే ఆ టిఫిన్ తిన్న తర్వాత మా మధ్యాహ్నం
ఇడ్లీ గాని, వడ గాని
ఆ ఇంటి దగ్గరున్నపుడు ఇడ్లీ వ డా, దోస ఉంటే ఏస్తా స్కూల్కెళ్ళేటప్పుడు టిఫిన్ లేదు టిఫిన్ తింటే మళ్ళ స్కూల్కెళ్ళేసరికి తొందరగ ఆకలై టిఫిన్ దట
అవ్ అవునా
ఆ అందుకోసమే ఇంటి దగ్గర ఉన్నప్పుడు టిఫిన్ తింటరన్నట్టు.
ఒకటిన్నరకా ఒకటి గంటలక లంచ్
లంచ్ ఒకటి గంట లంచ్ అయితది ఒకటిన్నరా ఒకళ గంటల నుండి స్టార్ట్ అయి ఒకటిన్నర వరకు అయిపోతది.
యా ఆకలైతాందన్నట్టు.
ఆ అవును ఒకటిన్నర వరకు అయిపోతే ఇగ క్లాస్ రూమ్లోకెళ్తరు మళ్ళీ ఇంటికి ఫోర్ ఫోర్కి స్టార్ట్ అయితది వ్యాన్ వీళ్ళదే ఫస్ట్ బ్యాచ్ గని మా అబ్బాయి సైకిల్ మీద వస్తాడు. నేన్ సైకిల్ మీద వస్తేనే నాక్ బాగుంది ఆ వ్యాన్లో వద్ దులే అంటే సరే అని పంపిస్తున్నాం ప్రస్తుతానికైతే పంపిస్తున్నాం అట్ల
అవును
అబ్బాయ్ ఇష్టం అతనిష్టం. అతను ఎలాగైనా వెళ్ళి రాని గని మంచిగా రావాలె వెళ్ళి మంచిగా చదువుకోవాలె అంతే
సరే మరి ఉంటాన
ఆ సరే